హలో ఏం చేస్త సున్నాల్
ఏం లేదు
ఓహొ తిన్నరా అన్నం
తిన్నామ్
ఒహో ఏం కరీ
టమాట చట్నీ
ఒహొ హొ అవునా ఈ రోజు మా ఇంటికాడ పెళ్లి జరుగుతుంది మా ఇంటి పక్ కమిటి
అవునా
ఉమ్ అందరూ పెళ్ ఆ పెళ్లి పిల్లోల్ ఇంటికాడ పెళ్లి చేస్తారు కానీ ఇడ మా ఊళ్ళ డిఫరెంట్ గా ఉన్నది అంటే పెళ్ ఉమ్ పెళ్లి కొడుకు ఇంటికాడనే పెళ్లి చేస్తారట ఇడ ఆ అయితే పా నిన్న పాలపొరక అయింది పొద్దుగాల మధ్యాహ్నం మంగళస్ స్నానమయ్యింది
ఆ
సాయంత్రం కూరాళ్ళైనయి కూరాళ్ళైనయి చాలా ఆ నైటు పదకొండు పన్నెండు అయింది డ్యాన్స్ చేసారు కూ కూల అంటే కుండలు అంటే నీ కూరాలు అంటే నీళ్ళు పట్టుకొని వచ్చి ఆడ ఏంది ఇంటికాడ ఇట్లా మో తం అలికి మూల్ పువ ఇట్లా పొయ్యిలెక్క చేసి అందరు దాని మీద పెడతారు అట ఇవి కుండలు ఆ నిన్న అన్ టె నిన్న నైటు మా రెండు గంటలకేమో పోయినారు చాలా దూరం ఉంటది దగ్గర ఉండదన్నట్టు ఆ చాలా లాంగ్ ఉంటది అది ఉమ్ టు లారీ అంటే లారీలు ఇట్లాంటి సేమ్ ఇట్లా పెడతారు కదా అట్లా పెట్టలేదు మన పల్లెటూర్ లో ఎట్లా బస్సు ఉంటది చూసినావా అస్ సొంటి మన వస్తది కదా బస్సు పల్లా వెలుగు అనేది
ఆ
ఉ అసొంటి బస్సు వెట్టిల్లన్నట్టు ఉ పెళ్ళికి పోవడానికి
అవునా
ఆ ఈ చాలా మంది అంటే బాగా చాలా మంది పోలేదు కావచ్చు చాలా దూరం ఉందిగా ఈ ఎండ కి ఏం పోదాం అనేసి ఎవలు పోలేదు సరిగా
న్యా
ఉ పిల్లగాని ఇంటికాడనే చేస్తారట పెళ్లి అట పిల్లవాళ్ళు ఒక్కడేనాట ఇవ్వల్ లేరు అట బిడ్డలు ఇట్లా కొడుకులు ఉన్నారో లేరో కాని మే మేమే చేసుకుంటాం అన్ని ఖర్చు మేమే పెట్టుకుంటాం అనేసి వాళ్ళు మా కాడనే చేసుకుంటాం అనేసి అనుకున్నారట అన్నా మ నారా బాబా ఆ రేపు
అవునులే
ఉ
మరి అప్పగింతలు చేసిర్రా మరి పా పెళ్ళి కూతుర్కు
ఆ పెళ్ళికూతురుకు చేసి ఇల్ళ అనుకుంటా మే మడిగిం పోలేదిగా చూడడానికి ఆ ఇ
ఇది ఇదిగో ఇప్పుడే ఇంతకు ముందే చ ఒక పది నిమిషాలు అయితుంది వాళ్ళు పెళ్ళి పెళ్ళి పిల్ల పెళ్ళోళ్ళు పొయిళు పిల్లగాన్నింటికి హ ఏడ ర రేపు డే నైట్ వరకు వస్త స్తరు గావచ్చు ఏ టైం అయి రావడానికి ఊవా ఇంటికి ఉ పిల్లగాడన్న తరపు నుంచి చాలా మంది ఉంటారుగ ఇక ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళు వీళ్ళు డీ డీజే బాక్స్ పెట్ కుడి ఎగుర్తరు ఇగ డ్యాన్స్ వేస్తరు ఇగ ఆ దగ్గర ఐతేనేమో నైట్ పది పదకొండు గంటల వరకు వస్తారు. కాని చాలా దూరం కాబట్టి నైట్ అయ్యే తెల్లారు గట్ట రేపు తెల్లారయితుది కావచ్చు. మూడుయితది తెలియదు, నాలుగయితది తెలవదు ఇగ.
ఉ హ్ కర్రి ఏం కర్రీ మీది మరి
మాద ఈరోజు టమాటా చట్నీ మాది కూడా
టమాట చెట్నా పెట్టిండా లేకపోతే
నూరిందే ఆ మన రోట్లో ఏసి సి నూరినదే
ఆ
ఊ మీ పాప గిట్లా ఏం చేస్తుంది తిందా మీ పాప గిట్లా
మా పాప ఊట్ల తిన్నారు స్కూల్ కెళ్ళారు వచ్చారు మళ్ళా ఇయాల హాఫ్ డే స్కూల్ అని వచ్చారు అప్పుడే
ఆహా అవునా మీ కాడెట్ల జరుపుకుంటారు పెళ్ళి
మా కాడ అమ్మాయి వాళ్ళ ఇంటికానే కూరలు పడతారు మంగళ స్నానం చేస్తారు అబ్బాయి వాళ్ళ ఇంటికాడ కూడా కూరలు పడతారు మంగళ స్నానం చేస్ చేపిస్తారు ఆ అమ్మాయికి గాజులు పెడతారు
ఆ
అందరికి ఇట్లా పెళ్ళికి పిలిచిన వాళ్ళందరికి వాళ్ళకు గాజులు పెడతల్లు పెడతారు కూరల రోజు ఆ పస్ పూలు కాళ్ళకు పసుపు గంధం బొట్టు లాంటి అందరు అన్నీ పెడతారు పూలు పూలు ఓ ఇట్లా అందరికి పెట్టిన తర్వాత మంగళ స్నానం వరుసున్నవా ళ్ళు వాళ్ళకు ఆ అమ్మాయికి పెళ్లి కూతురుకు పో స్నా తలంటి స్నానం పోస్తారు పసుపు రుద్దుతారు చెంపల ను చేతులకు ముఖానికి అన్నిటికి రుద్ది మంగళ స్నానం పోయించతరు పోయించిన తర్వాత మళ్ళా కూరలు వడిచేటప్పుడు కుండలను పెళ్లి కూతురు ముందు పూజిస్తరు నీళ్లు పట్టుకురావడానికి నీళ్లు పట్టుకురావడాని పూజించిన తర్వాత అబ్బాయి వాళ్ళింటిగా ఆడ కూడా ఏదావిధిగా అలానే చేస్తారు చేసిన తర్వాత ఇగ ఐరోళ్లు పడతారు బంగారందిస్తారు
ఆ
పెళ్లి పిల్లకు బంగారం చేస్తారు వేరే వాళ్ళ ఇంటి కాడబెట్టి ఉ
అంటే పెళ్లి పిల్లని చేయడం అన్నట్ట్ ట్టు
ఆ పెళ్లి పిల్లను వేరే దగ్గర చేసి మళ్ళీ ఇంటికి తీసుకొనోస్తరు తీసుకోనొచ్చిన తర్వాత ఆ అది మళ్ళ తర్వాత పెళ్లి కొడుకు వేరే ఊరు నుంచి వస్తాడు కదా వేరే ఊరు నుంచి వత్తే వేరే ఊరు నుంచి మళ్ళ వి ళ్ళు పెళ్లి పిల్ల వాళ్ళు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఊరికి రాంగానే ఉక్మా పట్టుకపోతారు వాళ్ళకు మళ్ళ ఎదుర్కోలంటారు చూస్ నావా ఎదుర్కోలంటారు చూసినవా అక్కడికి పోయి బట్టలు ఇట్లా ఇచ్చిపుచ్ కుంటారన్నడి ఇచ్చి పుచ్చుకున్న తర్వాత అందరికి బట్ ట్టలు పెట్టితూ వలలు కప్పి ఆ నోట్ల చక్కెర పోసి అన్ని చేసిన తర్వాత మళ్ళా అబ్బాయిని ఇంటికి తీస్కత్తారు
అంటే మీకు పెళ్ళి పిలగాని తీసుకొస్తే బయలే ఉంచుతారా లేకుంటే ఇట్లా గ్రామ పంచాయతీ అట్లా ఉంచుతారా అంటే గుడికాడ ఉంచుతారా పిల్లగాని తీసు
ఆ టె టెంపుల్ దగ్ గ్గరనే ఉంతారు అంటే కొంచెమంది ఇగ టెంపుల్ దగ్గర ఉంచరు కొంచెం ఎక్కడన్నా విశాలమైన ప్రాంతం లాగేదన్నా ఖాళీగా ఫ్రీ ఉన్న ప్లేస్లా ఉంచుకుంటారు అన్నట్ ఉంటరు ఆ ఇగ తీసుకొచ్చిన అబ్బాయిని తీస్ వచ్చిన తర్వాత మళ్ళా కాది డ్యాన్స్లతోని తీసుకొని అత్తారు ఇగ వరసైన వాళ్ళు కూడా ఏదన్నా కుంకుమ జల్లుకునుడు ఆ చక్కరనోట్ల పోసుకొనుడు అట్లా తీసుకొనత్తరు ఇగ ఊరేగింపులతోని తీసుకోనచ్చిన తర్వాత ఇంటిముందకచ్చుడు తోటే అబ్ బామ్మ అబ్బా ఇప్పుడు బావ వరుసున్నోళ్ళు ఉంటారు కదా బామ్మరిది వరుసున్నోళ్ళను ఇంటి ముందట వాళ్ళని ఎత్తుకోమని పైసలు అడుక్కొని లోపలికి తీసుకోనత్తరు
ఆ కాళ్ళు కడిగి ఇంట్లో లోపటికి తీసుకొని ఎత్తుకొని వస్
ఆ పైసలుయపోతే అడుగుతాడు బాగా ఎక్కువ తక్కువ చానా మంది ఉంటే మాకు ఇంత సరిపోవు అని అట్లా అడుగుతారు, ఎక్కువ పైసలు అడుగుతారు, ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ పందిరి నాలుగు ముంజుల పంది ఇ వేస్తారు వేసిన తర్వాత పోలు పోస్తారు, చాకలైనా పోలు పోసిన తర్వాత ఇట్లా మధ్యలో మనం ఎడ్లను తోలే నాగలు ఉంటే చూసినవా, దాన్ని మధ్యలో పెడతారు అటు అబ్బాయి చుట్టాలు ఇటు అమ్మాయి చుట్ చుట్టాలు వాళ్ళు అందరు వస్తారు ఇగా, అయ్యగారు వస్తారు పెళ్లి చేయడానికి, చెరొక్క అటొక్క పీట ఇటక పీటాలు వేసి పెళ్లి పిల్లకు ఫస్ట్ కుంకుమ పూజ చేస్తారు కుంకుమ పూజనా ఇది గౌరి
ఆ గౌరి పూజ దేవుని చు ఆ ఇంట్లో దేవుని ఫోటోలు కాడా చేస్తారు
అయ్యగారి పూజను చేసిన తర్వాత, అబ్బాయిని కూర్చోబెడతాడు అయ్యగారు, పూజ పెట్టి ఆ అబ్బాయి అబ్బాయిని కూూసబెట్టిన తర్వాత అమ్మాయిని తీసుకురండి అని చెప్తాడు, అమ్మాయిని తీసుకురామ్మని చెప్పినాక అమ్మాయి తల్లిదండ్రులున్న అబ్బాయి తల్లిదండ్రులు మూసబెట్టుకుంటారు. కూూసబెట్టుకున్న తర్వాత ఆడబిడ్డ ఆడబిడ్డతోని పసుపు తాడు కట్టిస్తారు త ఈ బెల్లం అదేంటి జి అక్కడ బెల్లం పెట్టిస్తారు నా ఊరికిరు అబ్బాయి అమాయిిలక బల్లం పెట్టుకుంటారు పె ఉన్న తర్వాత ఆ ఇగ అయ్యగారు మంత్రాలు చదువుతా అంటే వీళ్ళు మంత్రాలు చదువుతారు, పెళ్లి అబ్బాయిని అమ్మాయి
అమ్మాయియా
ఆ అబ్బయి అమ్మాయి మంత్రాలచదావుదం
ఫస్ట్ దండలు మార్చుకోర
ఆ పసుపుతాడు
ఫస్ట్ దండలు మార్చుకుంటారు ఒకళ య మలి కన్నట్టు
ఆ ఒకరి ఒకరి బాసింగాలు దండలు మార్చుకుంటారు మళ్ళా ఐరోడి కుండ కూడా ఇట్లా చేతి పెట్టి ఇట్లా కుడుకతోని కూడా చేస్తారు కదా ఫస్ట్ జాకడి ముక్క జాకడి ముక్క ఐరోడి కుండ ఇంకా బొట్టు అవన్నీ పెట్టి చేస్త తారు పైనట్లా పందిరి పైన ఒక తెల్లది క్లాత్ పెట్టి అందు ఒక బొమ్మె పెడు ఆ చెక్క బొమ్మ చెక్క బొమ్మ ఎలా అడిది పెట్టి అలా పూ పసుకు కకు మా వెళ్ళ
ఆ కాలి పట్టు కట్టద
బాసింగారు ఇటు గల కోలు మార్చుకున్న దండలు మార్చుకున్న తర్వాత బొట్టు ఆమె అంటే బొట్ తర్వాత పస్పు తడుగడితే పస్ తడుగట్టినందుకు ఆ అబ్బాయి కాల్లో అమ్మాయి మొక్కుతుంది అన్నట్టు మల్ల మట్టలు పెట్టింద మల్ల మ ట్టలు పెట్టి అయ్యగారికి ఒక్కొక్కటి పసుపు తాడు కట్టిస్తడు కట్టిస్తడు రీ మట్టలు పెట్టిస్తరు ఆ పెటిించిందర క అబ్బాయి కాళ్లు మొక్కు అని దండం పెట్టు మంటాడు. దండం పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత మళ్ళా ఇగా ఎ వరి పోరను ఇట్లా పెరుగు తాగిస్తారు.
ఆ ఒకలీ ఒకలు తాగుతారు అన్నట్టు
కాయిసిన తరువాత ఇంట్లా తాగిచ్చిన తర్వాత మళ్ళా తలం బ్రాలు గిట్లా తలంబ్రాలు బుగ్గలు మెరుపులు లాంటివి నెత్తి మీద తలంబ్రాలు పోసుకుంటారు. ఓలకు ఓలు
ఆ పెళ్లి పిల్లను పెల్లి కొడుకు
ఇగ అమ్మ అబ్బాయి అబ్బాయి అమ్మాయి మీద పోయ్యాలనుకోని సతాయిస్తాడు అమ్మాయి అబ్బాయి మీద పోయాలనుకోని సతాయిస్తాడు ఇగ ఇద్దరు కలిసి పోటీతోని పోసుకుంటారు. పోసుకున్న తర్వాత
ఒక బిందెలా
ఆ ఉంగరం వేసి దొరకవాట్ ట్టు అంటాడు. అయ్య గారు దొరకవట్టు మంటే ఇద్దరు ఇట్లల్లె ఇవాళ్ళన్న వోక్కల్లే అబ్బాయి అన్న అమ్మాయి అన్న గెలుస్తారు. గెలిచిన తర్వాత
అంటే మీ మీ పెళ్ళికి మీరే మీ మీ హాస్ హస్బెండ్ వట్టారా మీరు వట్టుకున్నారా
నేను మాకు అదంతా మరి కరోనా టైం అయింది కాబట్టి మ అంత కేర్లేదు చేయలేను
అవునా
మళ్ళా ఇటు ఇక అయ్య గారు ఇ అన్నిీ అయిపోయిన తర్వాత ఫోటోలుకి ఇట్లా దిగిన తర్వాత ఇట్లా నాగ నాగలి పైనా అమ్మ అబ్ అబ్బాయి నాగలు పట్టుకుంటాడు. అమ్మాయి యి టిఫిన్ బాక్స్ పట్టుకొని పందిరి చుట్టు తిరుగుతది
ఆ
తర్వాత ఇదేమో అంటారు. గాదా అబ్బానున్నీ అమ్మాయిని చంద్రగ్ర చంద్ర
కాదు నక్షత్రం ఏదో నక్షత్రం చూస్తారు.
ఆ నక్షత్రాలు వుంటే ఆ అక్షంతలు చళ్ళు అరుంధతి నక్ష అరూంధతి నక్షత్రం చూసిన తర్వాత ఇగా అమ్మాయిని ఉన్నీ అబ్బాయిని ఇక్కడ కూరలు పట్టే కాడికి పెరుగన్నం ఇట్లా తినబెట్టి పత్తి గింజలు పెట్టుమని చెప్తారు. ఐదు కుండల దగ్గర అల్ల నీళ్లతోని వాటిలతోని తుడ్చుకోమంటారు. పెరుగన్నం తోని తీన్న తర్వాత తల్లి కొంగుతోని తుడ్చుకోమంటారు.
ఆ ఆ తూడ్చుకుంటరూ ఇగ అప్పగింతలు రే పెడుతారు ఇగ
అప్పగింతలు పెడతారు ఇక అమ్మాయి అద మన తల్లిదండ్రులు ఇంట నుంచి పోతుంది కాబట్టి పారయి ఇంటికి పోతుంది కాబట్టి ఇక ఒకరి మీద ఒకరు పడి చుట్టాల మీద పడి ఇక